హలో
హాలో అండి.
హలో వినిపిస్తుందా అండి?
విన్పిస్తుందండి చెప్పండి.
మీ ఇంట్లో ఈరోజు ఏం కర్రీస్ వండుకున్నారు
మా ఇంట్లో ఈ రోజూ అరటికాయ కర్రీ చేశార అండి.
ఎలా చేస్తారండి మీరు అరటికాయ కర్రీ?
అరటికాయా మా ఇంట్లో అయితే గిలబడిందండి ఆ గెలనైతే మేమ్ కోస్కున్నాము కోస్కున్న తర్వాత అ దులో చాలా వరకు కాయాలనయితే మేము చిప్స్ చేస్కున్నాము చిప్స్ చేస్ కున్న తర్వాత ఒక నాలుగైదు కాయలు మిగిలి తే వాటిని కర్రీ కోసమని పక్కక్ పెట్ట్కున్నాము
ఉమ్
అలానే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత మేము ఒ దాన్ని తీసి ఫస్ట్ ఏమో వాటర్ లో ఉడక బెట్టుకున్నాము ఉడకబెట్ కొన్ ఉడకబెట్టుకోవడం ఎందుకంటే కాయలు కొంచం గట్టిగా ఉ టాయ్ కదా కొంచం మెత్తబడడానికైతే మేము ఉడక పెట్టుకున్నాము
ఉమ్
ఉడకబెట్టుకున్న తర్వాత ఆ కాయలని నీళ్ళల్లో నుంచి తీసి ఆ దానికున్న తోలును అనేది తీసేయాలి తీసేశాక లోపల ఉన్న అరటీ ఒ ఉంటది కదా వైట్ కలర్ లో మనం తింటాము అది ఎళ్తందన్నమాట అది ఎల్లా క వాటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కోస్కోవాలి
ఉమ్మ్
దాంతో పాటు ఒక నాలుగ్ గ ఐదు టమాటాలు ఉల్లిగడ్డలు కరివేపాకు కొత్తిమీర పుదీనా అన్ని మనము కట్ చేసి పక్కన పెట్టుకోవాలి
అవునా
త ఒక ప్యాన్ తీస్కొని అందులో ఆయిల్ ఎసి మనం నార్మల్ గా పొప్ దినుసులు ఎలా పోపేస్తామో ఆ అవన్నీ చేసుకొని తర్వత టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అన్ని వేస్ కోవలి కోసినవన్నీ వేస్కోని దాన్తర్వాత అవి కొంచం వేగినాక దాంట్లొ వెజ్ కర్రీ మసాలా అని ఒకటి ప్రియా కంపెనీ నుంచి ఒకటి దొర్కుతుంది ఆ మసాలా అనేది మేమూ అ ఇందులో వేసాము వేపుకునేటప్పుడు అవా అద అ మస్ సాలా అనేది వాటికి బాగా పట్నాక మేము కట్ చేస్కూన్న బననాస్ ఏవైతే ఉన్నాయో వాటిని అందులో వేసాము అది కొంచం బాయిల్ అయ్ యాక దాన్కి తగ్గట్టుగా కొన్ని వాటర్ ఏశేశి ఉడ్కబెట్టుకున్నాము ఇదే అండి ప్రాసెస్
ఔనా
ఉమ్
చాలా బాగ చెప్పారండి అరటికాయ కర్రీ గురించి
మీరు కడా ఇంట్లో చేస్కొండి చాలా టేస్టీగా ఉంటుంది
ట్రై చేస్తమండి ఈసరి చేస్కుంన్నప్పుడు
ఆ
మ్ ఇంక మీకేమేం కూరలోచ్చండి
నాకూ వెజ్ కర్రీస్ ఒచ్చండి
ఉహు ఎప్పుడ్నా చేస్తారా కర్రీస్
చేస్తానండి
ఏమేం చేస్తారు మీరు
టమాట చేస్తాను, ఆలు ఫ్రై చేస్తాను
ఉహు
ఎక్కువ్గా ఐతే ఫ్రైస్ చేస్తాను
ఒక్సారి చెప్పండి ఆలు ఫ్రై ఎట్లా జేస్తారో
ఆలూ మనకి నచ్చినంతా కేజీ ఆర్ హాఫ్ కేజీ ఎంతో కొంత ఆలు తీస్ కోవాలి
ఉమ్
దాన్తర్వాత దానికున్నా పొట్టే ఏదైతే దాన్ని మనం మొత్తం పీల్ చేస్కోవాలి పొట్టు లేకుండ
ఉమ్
ఆ అది ఉంటంది గదా పొట్టు తీసేది మిషిన్ దాంతో తీస్కోవాలి తీస్కున్న తర్వాత
దాన్కి మురికి లేకుండ మంచిగా ఆ పొటాటోస్ అనేటివి వాష్ చేసుకోవాలి వాష్ చేస్కున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కల్ లా కట్ చేస్కోవాలి